అ
హలో హలో వినిపిస్తుంద అండి
అ
ఆ వినిపిస్దాండి
ఆ వినిపిస్తుందండి
ఆ బాగున్నారా అండి
బాగున్నామండి మీర్ బాగున్నారా
ఆ మేమ్ కూడా చాలా బాగున్నాం అండి
తిన్నారా అండి
ఆ తిన్నండి మధ్యాహ్నం మీరండి
హ్మ్ మేమ్ గూ డా తిన్నాం అండి
ఏం చేస్తున్నారండి
హ్మ్ మేమ్ హాస్టల్ లో ఉంటామండి వస్ తిగృహ మండి ఎప్పుడన్నా స్నేహితులతో అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్ కుంటా ఉంటారు కదా
ఉం
ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటా ఉంటాం లేదంటే నేను ఇంకా సండే వచ్చిందంటే నాకు ఇంక కొంచెం చి ఆదివారం వచ్చిందంటే కొంచెం టైం తక్కువగానే ఉండద్దండి నాకు
ఎందుకండి
ఆదివారం శుక్రవారం అంటే చర్చికి వెళ్తాం కదా
ఓ చర్చికి వెళ్తారా అండి క్రైస్తవుల మంచిదండి మంచి అలవాటు
అట్లా ఇంకా నాకు సన్ ఆదివారం మ చాలా టైం సరిపోయిదండి
చాలా మంచిదండి
ఉం మీరేం చేస్తుంటారండి
ఆ నేను ప్రస్తుతం ఉద్యోగం తెచ్చుకొని ఉం శిక్షణ లో ఉన్నాండి
అవునా అండి
ఆ
ఉం మీది ఉమ్మడి కుటుంబమా అండి లేదంటే అంటే విడివిడి కుటుంబం విడివిడిగా అంటే అండి వీ మీరు అంటే మీన్న మీ తండ్రి గారు మీ తల్లి గారు మీ తోబుట్టులు ఎవరైనా అట్లానా లేకపోతే ఉమ్మడి కుటుంబమ అని
ఆ మాది ఉమ్మడి కుటుంబం కాదండి మాది విడివిడి కుటుంబమే మా తల్లి గారు మా తండ్రి గారు మా అక్క గారికి ఒక పది సంవత్సరాల క్రితం పెళ్ళి అయి పోయిందండి
హు హామ్
ఉం ఉ ఇప్పుడూ నేను మా నాన్న ఉంటున్నామండి.
హు హామ్
అవునండి
అవునా అండి మీరు మీ నాన్ననా?
అవునండి
ఆ
అంటే ఆ చనిపోయారండి.
అయ్యో క్షమించండి తప్పుగా అడిగినా
ఆ పర్లేదు లెండి
ఎంచేస్తున్నారండీ సాయంత్రం సమయంలో
సాయంత్రం సమయంలో అలా చల్లగాలికి బయట తిరుగుతున్నానండి
అవునా అండి క్షమించండి ఇగ అంటే అక్కడ అది స్థలం ఉందా అండి ఆడుకునే స్థలం
ఆ స్థలం ఉందండి ఇక్కడా మేము ఉద్ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఒక దగ్గర ఒక ఒక భవనంలో అద్దెకుంటున్నామండి ఆ అది చాల మంచి ప్రాంతము, ఆ ప్రాంతంలో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ప్రత్యేకించి ఆటలు ఆడుకుంటున్నారు.
మ్మ్ ఈ రోజు ఆదివారం కాబట్టి, ఇంక అందరూ ఖాళీగా ఉంటారు కదండీ
ఆ అవునండి ఆదివారం అందరికిీ సెలవు కదండి.
హ్మ్ అవునండి. మీది వర్క్ అమెరికా వర్క్ ఆ అండి! లేకపోతే, అంటే అమెరికాకి సపోర్ట్ చేసే వర్ కా అండి లేకపోతే ఇక్కడ
ఆహా క్షమించాలి ఆ నేను పనిచేసేది విమానాలకు సంబంధించిన వర్క్ అండి. ఆ పని అండి ఆ పని అనేది పనిముట్లు విమానాల తయారీలో కొలత సంబంధించిన భాగాల్లో నా పని ఉంటుందండి.
అవునా అండి ఇంకేమండి
చెప్పాలండి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అన్నారు
ఆ అవునండి ఉద్యోగ ప్రయత్నం చేస్తా ఉన్నానన్ మ్
ఆ చాలా కష్టపడుతున్నట్టున్నారండి.
ఆ చాలా కష్ట అవునండి. అండి అంటే మనకి అన్ని వచ్చినా కూడా ఈ రోజుల్లో ఎలా అంటే ఇంకా రావడం లేదండి కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనింగా చిన్నదొకటి చూసుకున్నానండి. మ్ నాన్ ఐటిలో ఇంక అదీ చేస్ ఉంటూ చూసుకుందాం ఏదైనా అన్నట్లు ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి చేస్తూ ఉన్నాను. ఇంకా మ్ నా ఉద్యోగం మెడికల్ కోడింగ్ అండి
మెడికల్ కోడింగ్ ఓహో అవునా!
ఒమేగా అనే కంపెనీ ఉంటది కదండి
ఆ తెలుసండి.
మ్ అందులో మెడుకల్ కోడింగ్ అన్
కానీ చాలా ఖర్చుతో కూడు కున్న ప్రాంతం కదండి బెంగళూరు
ఆ అవునండి అంటే ఇక్కడికి నేను ఎలాగొచ్చానంటే మా మా అమ్మ వాళ్ళ చెల్లీ ఉమ్ మ్ చెల్లి వాళ్ళు వాళ్ళ ఆయన అంటే అదే వాళ్ళ కుటుంబం ఇక్కడ ఉంటారండి
అవునా అండి
అయితే ఆ మా బాబాయి గారు జాబ్ చేస్తా ఉంటారు ఒరాకిల్ కంపెనీలో
ఆ తెలుసండి ఒరాకిల్
మ్మ్ బాబాయ్ ఏమన్నారంటే ఆ అంటే నేను ఎంసిఎ చదివున్నానండి
ఆ
ఉమ్ లో నువ్ ఎలాగో ఎంసిఏ చేస్తున్నావ్ కదా ఒకసారి కోచింగ్ తీసుకో ఒకసారి దానికి నేర్చుకున్నావంటే ఇంకా బాగా నీకు తెలివి వస్తది అంటే ఏది ఎలా చేయాలని తెలుస్తాద అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడికి ఒచ్చానండి ఇక్కడకి ఒచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న కొన్నీ కొన్ని నెలల తర్వాత బాబాయ్ ఏమన్నారంటే అంటే బాబాయ్ గుడా అక్కడ కంపెనీలో కొన్నీ ఇబ్బందులు ఎదురయ్యాయి ఇంక అందుకని బాబాయ్ ఏమన్నారంటే సరే నువ్వు కూడా ప్రయత్నం చెయి నాకైతే చూ స్తాను లేకపోతే చూద్దాంలే అన్నట్లు అన్నారు ఓ ఇంకెందుకులే ఉమ్మ్ ఇంక అలా ఎందుకులే అని చె పెసి ఇంకా నేనూ ఇంకొ వాళ్ళు అలా అన్నప్పుడు ఇంక మనం గుడా అడగడం బాగోదు కదండి ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంక అదట ప్రయత్నిస్తూ ఇప్పుడు ఒకటి చూ స్తూ అది చేసుకుంటూ అది నైట్ షిఫ్ట్ అండి
ఓ చాలా నైట్ షిఫ్ట్ ఆరో అత్రి రాత్రి ఉద్యోగాలు ఆరోగ్యానికి చాలా చెడు చేస్తాయండి
చేస్తాయి అంటే మనం ఏడు గంటలు నిద్రా కొంచెం తిండి అనేది కొంచెం చూసుకుంటేనండి మరి అంతా అనారోగ్యంగా ఉండే అంత ఉండము అలా అని ఆ అంటే ఆరున్నరకి వెళ్ ఆరున్నరకి లాగిన్ అండి మళ్ళీ మూడున్నరకి లాగౌట్ క్యాబ్ ఇక్కడికి ఒచ్చేసరికీ ఐదు ఆయిద్దండి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళ వొదిలి పెట్టేటప్పుడు నాలుగున్నర అయిద్ది ఇంకా వచ్చి నేను ప్రై చేసుకొని ఇంకా పడుకునేసరికి నాకు కొంచెం టైం పట్టిద్ది మళ్ళా మధ్యాహ్నం లేేస్తాను ఇంకా డైరె క్ట్గా
మీరు స్పిర్చువాల్ మీరు ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నట్టున్నారండి
అ ఆ నేనైతే అంత బలంగా లేనండి కొంచమే ఇంకా చాలా ఉండాలి నాకంటే నాతోటికి ఉన్నవా ళ్లు కూడా చాలా మంది ఇంకా బలంగా ఉన్నారు
మా బలంగా బలంగా ఉన్నామని దేవునికి తెలిస్తే చాలండి కొంతమంది బయటకి కనపరుచుకుంటారులే గానీ వాళ్లు లోపల భయం దేవుని భయం ఉండదండి
ఉమ్మ్ అంటే నాకు ఒక నేను ఒకటే నమ్ముతానండి ఇప్పుడు ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే ఇంగ నాకు అప్పుడే విత్ఇన్ ఉమ్మ్ అంటే ఆ కొన్ని క్షణాల్లోనే వెంటనే అనేది నాకు ఇంగ గదింపు అనేది వినిపిచ్చిద్ది ఏమన్నా తప్పు చేసిన అంటే ఒకవేళ మనం అనగూడని మాట ఏమన్నా అన్నా అనను అంటే కొన్ని సమయాల్లో ఉమ్మ్ ఏమంటామంటే ఇప్పుడు నాతో ఉండే స్నేహితులంతా కూడా ఎలాగ అంటే వాళ్ళు సినిమాలు చూస్తారు పాటలు పాడుతారు ఇంకా అది వాళ్లు శనివారం ఆదివారం వచ్చిందంటే ఇంక శనివారం ఆదివారం వచ్చిందంటే వాళ్ళు పబ్బులకి వెళ్తారు ఇంకా అన్నీ ఉంటాయి వాళ్ళకి అన్ని అన్ని చేస్తారు అనమాట ఉమ్ సో వా వాళ్ళతో ఉంటున్నప్పుడు ఎలాగంటే వాళ్ళు అడుగుతా ఉం ఇది వరకు నా జీవితంలో గూడా నేను గూడా అలానే ఉండేదాన్ని ఆ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలో రెండు వేల ఇరవైలో దేవుని తెలుసుకున్నాను అన్నమాట ఇంగ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం వరకు సినిమాలు చూస్తూ అంటే దేవుడు అంటే దేవుడు అన్నట్టు ఇప్పుడు ఉన్నాను దాని తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు తర్వాత కాలేజీ మళ్ళీ ప ప పా కళాశాలలు మళ్ళీ తీసారు కరోనా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చర్చికి లేనప్పుడు అసలు ఎలా ఉండాలి వైభక్తులు కలిగి ఎలా ఉంటే దేవుడు మనతో ఉంటాడు మనతో మాట్లాడతాడు అని తెలుసు అప్పటి నుంచి ఇంకా నేను అవన్నిటిని అంత లక్ష్యం చేయలేదండి కానీ ఇప్పుడు నేను అనుకున్న దానిక నేను అనుకున్న తప్పు ఇ ఇంకా నాకంటే ఇంకా ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా నె వాళ్ళలాగా ఉండాలి అననీ అనిపిస్తా ఉంటంది అంటే కొన్నిసార్లు నాతో పాటు ఉన్న వాళ్ళతో పాటు నేను కూడా ఇప్పుడున్నా మాట జారినప్పుడు నాకు అప్పుడే అనిపించేది దేవుడు చ అంటే ఆత్మగదింపు అంటారు కదా అలాగా నాకు అనిపించిసి ఇలా అన్నా తప్పు తాప్పు గదా ఎవరినన్నా అంటే వాళ్ళకి స్వ క్షమాపణ చెప్పకపోయినా కూడా నువ్వు చెప్ప చెప్పాలేదు చెప్పు చెప్పు అని చెప్పేంత వరకు నాకు అది గుండెలో పొడుస్తా ఉంటదండి
ఊ చాలా మంచి అభినిక్ అండి
అట్లా ఇంకా అది అలవాటు అయిపోయిందండి నాకు అట్లా
చాలా మంచి లక్షణం అండి
అ
కానీ దేవుడు మనకి ఒక మూడు ఇచ్చాడండి మనం దాన్ని గమనించాలి
ఏంటివండి
ఆ అది స్వేచ్చ నమ్మకం అవి దేవుడు మనకి ఇచ్చాడండి చాలా మందికి అది తెలియడంలేదు
స్వేచ్ఛ ఇచ్చాడండి కానీ దేవుని పరంగా దేవుని రాజ్య పరంగా దేవుని కట్టడ ఆ రాజ్యం కట్ట కట్టడం పరంగా తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటాను అంటే మీ అభిప్రాయం చెప్తే నాకు కూడా తెలిసిది కదా
ఆ
లోక పరంగా ఉపయోగించకూడదు స్వేచ్ఛ అనేది నేను అనుకుంటా
అది నిజమే అండి నేను దాన్ని కాదనట్లేదు అది నిజమే అండి
హ్మ్
స్వేచ్ఛ అనేది చాలా ఎంతో అరుదైనది
ఆ
సరే అండి నేను మళ్ళీ చేస్తాను కొంచెం పని ఉంది
ఆ సరే అండి